బాగున్నమండి ఏం చేస్ తిన్నారా అండి?
ఆ ఉమ్ తిన్నవా?
వాయిస్ ఇనబడతలేదండి, చిన్నగ ఇనబడుతుంది.
తిన్నారా అండి మీరు? ఇప్పుడు? నార్మల్ గా యుద్ధం ఇట్ల జరుగుతుంది కదా అండి? గ్యాసులు గిట్లా రావట్లేవ్ గదా. దాని గురించి మీకేమైనా తెల్సా అండి?
ఆ తెలుసండి, వేరే రాష్ట్రంల చాలా ఇబ్బందులు పడుతున్నరట కదా గ్యాస్ సిలిండర్ల కోసం.
ఆ అవునండి. మన దగ్గర కూడా అండి.
మన దగ్గర కూడా ఇట్లా బుక్ చేసుకుంటేనే వస్తుందండి. బుక్ చేయకుంటే కష్టంగా కష్టం అవుతుంది. మా ఊర్లోకైతే సోమవారం, గురువారం అట్ల అస్తది అన్ టే మాది రీసెంట్ లో, ఒక ఫోర్ మంత్స్ కింద ఉమ్ ఫోర్ మంత్స్ కింద మేము బుక్ చేసామండి ఆల్రెడీ ఒక టూ డేస్ లో వచ్చి వేసారు. ఇప్పుడు బాగా కష్టం అవుతుంది, పల్లెటూల్లలా అంటే ఎట్లనోట్ల కట్టల పొయ్యి మీద అండుకుంటరు కనీ, సిటీలలో ఉన్నోళ్లకు కట్టలు దొరకడం కష్టం కదా గ్యాస్ సిలిండర్లు లేక. వాళ్ళు ఈటర్లలా ఒకే. రైస్ కుక్కర్ దాంట్లల్లా అండుకుంటున్నరటా?
పెట్టడానికి, మళ్ళీ గ్యాస్ రేట్లు ఇలా పెరుగు తే వాళ్ళు ఎలా ఉంటారండి?
ఆ ఆ మళ్ల ఇంటి ఇంటివి బిళ్ళు కరెంట్ బి బిల్లు కాని, నల్ల బిల్లు గాని ఇవన్నీ బాగా ఖర్చులేక్కువయిపోతున్నయ్ గదా? అందుకే పల్లెటూర్లలా ఉండడానికి ప్రయత్న
తెలుసా అండి మరి ఆపు ప్రాబ్లం ఎందుకు వస్తుంది అనేది
వస్తుంది మన రేవంత్ రెడ్డి చేబాట్టి కొన్ని చాలా లాస్ అయిపోతానమండి కాంగ్రెస్ పార్టీ వచ్చినకాంచి
ఆ కాంగ్రెస్ పార్టీ వల్ల కాదండి ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ అన్నట్టు ఇది
అవునా అండి కొన్ని ఇష్యూ వల్ల కూడా కొంత ఎంత మందికి ఇట్లా రేవంత్ రెడ్డి గెలిచిన కానించి అన్ని లాస్ అయిత చెప్పుతున్నాం అని మన జనాలు చె వస్తున్నారు కదా అండి అట్లా మాట్లాడతానా
పల్లెటూర్లలో వాళ్ళకి తెల్వక ఇట్లా మాట్లాడుతున్నారండి ఈ ఇష్యూ ఎందుకు వచ్చిందంటే ఇరాన్ లో వేరే కంట్రీస్ కి యుద్ధం జరుగుతుంది ఉంది అండి
ఆ
ఇజ్రేల్ ఏమో ఇరాన్ మీద పోటీ చేయడానికి చాలా సం నుంచి పెద్ద మిసైల్ తయారు చేస్తుంది అన్నట్టు ఆ మిసైల్ అనేది ఆ రాష్ట్రం మీద చెయడా ఏడానే కి వేస్తే ఒకవేళ పెద్ద ఎత్తున నష్టం జరుగుతది మొత్తం ఆ కంట్రీనే కోల్పోవల్సి వస్తుంది ఆ ఇది తెలుసుకని అమా అమెరికా ఇజ్రాయల్ కు సపోర్ట్ చేస్తుంది
ఆ
దాని వల్ల నే ట్రాన్స్పోర్టేషన్స్ వచ్చి గ్యాస్ గిట్ల రావడం ఇబ్బంది అవుతుందండి
ఈ ఊల్లా కూడా గా ఊల్లలా కూడా చిల్లన గ్యాస్ లు రాక బాగా ఇబ్బంది పడుతున్నారండి
అవునండి అందుకే ఆఫీస్ట్ వాళ వస్తుంది
ఉమ్ ఇవాళ హాస్టల్లో ఏం తిన్నారండి టీఫిని హలో హలో హలో హలో హలో హలోమ హలో హలో
హలో అండి
వినపడుతలేదండి వాయిసు హలో హలో అంటుంటే మీ వాయిస్ వినపడ నేను హలో అలో అంటున్నానండి ఈ ఇరోబకి భాల అ
అందుకే పైకచ్చినారు చాలా మంది
ఆ ఫోన్ చూస్తారా అండి ఫోన్ చూస్త ఏమన్నారా మరి
అంటే రోజో ఒక వర్క్ ఉంటది కదా
ఆ మీదే గ్రూపు తీసుకున్నారాండి
బిజెడ్ సి అండీ నేను
అవునా ప్రాక్టికల్స్ ఉ టే యండి
ఆ ప్రాక్టికల్స్ ఉంటాయండి అదే సేమ్మ్ సేమ్మ్ కు ప్రాక్టికల్ ఉంట
మీరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అండి డిగ్రీ నా ఫైనల్ ఇయర్ ఆహ్ ఎం జా ఏమన్నా జాబ్ చేయాలనుకుంటున్నారా అండి
అవునండి
ఉమ్ నిశ్చయం
ఔనండి రేప్ ఇఎందులోమైన జాబ్స్ అంటే కష్టం గానీ మన ప్రయత్నం అనేది మనం చెయ్యాలి కదా అండి
కాళ్ళ మీద నువ్వు నిలబడితే మీ తల్లిదండ్రు కూడా గొప్ప అద అయితది కదండి
అవునండి చస్తున్నారు కద అన్నికి ట్రై చేస్తనే ఉన్నా రాకపోతే గౌవ్ర్నర్ ప్రైవేట్ గా వెతుక్కోవాల్సిందే ఇక ఇప్పుడు జాబ్స్ కూడా చాలా కష్టం అవుతున్నాయండి ఈ ఏఐ వచ్చిన దగ్గర నుంచెల్లి అసలు జాబ్సే లేవండి సాఫ్టేరు ఇట్ల అన్నీ చాల తగ్గిపోయినయి మొత్తం అది సిస్టమే చేస్తుంది కదా అండి మనం చేసే వర్ కూడ ఏ ఐ అనీ ఇంక మనుషుల తోటి పనేమి ఉం దండి అందుకే ఈ జనరేషన్ లో జాబ్స్ దొరకాలంటే చాలా కష్టం. ఇంకా ఉంటుంటే ఉంటుంటే అసలు జాబ్ బ్స్ కూడ ఉండావండి ఇగ సాఫ్ట్వేర్ కంపనీస్ కూడ ఉండవ్.
చేతులతోనే పని అండి ఇగా!
అవునండి మొత్తం కం అ కంప్యూటర్స్ ఆ సిస్టమే చేస్తదిగా వర్కు
అంటే దానిని మనం కూడా ఉపయోగించు కొలసి సిస్టం అనేది కూడ ఉపయోగించుకుంటే మన చేతుల ఉన్నట్టుగనే ఉంటది కదా!
అంటే అది కాదండి జాబ్ అంటే ఇప్పుడు మనుషులు చేసే పని అదే చేస్తుంది ఏ ఐ వచ్చింది కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనీ
ఆ
మొత్తం ఏ వర్క్ అయినా సరే అదే చేస్తుంది. అది చేసినంక ఇంక మనుషుల తోటి ఏం పనండి?
అన్ని ఇప్పుడు ఏది ఏది చేయాలన్నా, ఫస్ క్యాప్చర్ అనేది ఉంటేనే అన్నీ నడుస్తున్నాయి ఇప్పుడు మాకు వంగనూర్ సెంటర్లో గూడా మనకూ ఎగ్స్ కాని, మాకు పప్పు దినుసులు కాని, బాలామృతం గావలనం అంటే మాకు ఒక మం మంత్లీ రాగానే ఫస్ట్ నుంచి ఫైవ్ వరకు మేము అది ఇట్ల ఫేస్ క్యాప్చర్ చేసుకోవాలండి.
ప్రతీది ఆన్లైన్ సిస్టమేనండి
ఆ ఆన్లైన్ సిస్టం చేసుకుంటేనే మాకు ఆ ఎగ్స్ ఇవ్వడం, పప్పు దినుసులు ఇవ్వడం, బాల అమృతం ఇవ్వడం, మాకూ ఇస్తరండి అట్లా చేయకుంటే మాకు ఇవ్వట్లేదండి ఇప్పుడు.
అది కూడా ఒక విధంగా మంచిదేనండి. అది కూడా ఒక విధంగా మం
చిన్నగా ఇనవడుతుందండి వాయస్సు.
స్కామ్స్ గిట్ల ఏం జరగవండి అది మన మంచికే. ఎందుకంటే మన పేర్లు చెప్పు కొన్ని వేరే వాళ్ళు తింటున్నారు. ఇప్పుడు ఎట్లా అం టే వర్క్ లో కొంచెం పలుకుబడి టున్న వాళ్ళు గిట్ల ఆ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు వాళ్ళకే చెందుతున్నయి మొ త్తం వాళ్ళు తింటు ఉన్నారని అని గౌర్ గర్నమెంట్ ఆలోచించి ఇట్లా ప్రజలకు గూడా హెల్ప్ కావాలని ఇట్లా పెట్టిరన్నట్టు సిస్టమ్
అవునా
ఆ అవునండి అంగన్ వాడి టీచర్స్ గానీ వర్కర్స్ క్లానీ వీళ్ళలకు పాజెంట్లేషన్లు వచ్చిన నా రాకపోయినా వీళ్ళకి వచ్చేది మొత్తం వాళ్ళే తింటున్నారు గదా తింటున్నారు బయట అమ్ముకుంటున్నారు అట్లా ఉండకుండా ఇలా వెట్టిరు సిస్
ఆ అన్ని అన్ని కేరళనే అంటున్నారు
ఆ అవునండి ఇంకా పెట్టారన్నమాట ఏమా స్తార అండి ఆఫ్టర్ మధ్యాహ్నం
మార్నింగ్ రే ఆపు మార్నింగే తే మార్నింగ్ రే ఇప్పుడు తిన్నామండి
తిన్నామ్ ఇడ్లీ పెట్టారండి మాకు ఇక్కడ
హ్మ్ వంటలు బాగుంటా వంటలు బాగుంటు ఉన్నాయా ఏమైంది
బాగుండవు అంటే అం అంత బాగుండవండి అంటే ఇంటి దగ్గర చేసుకున్నట్టు ఉండవండి కొంచెం అడ్జస్ట్ అవ్వాలే
నువు ఇంటి దగ్గర నుంచి ఏమన్నా పట్టుకుపోతారా అండి చట్నీది గీట్లా
పచ్చడ గానీ కారం గానీ తీసు తీద్దామండి దగ్గర నుంచి తీసుకుచ్చిన ఇగ ఫ్రెండ్స్ గిట్ ఇళ్లు అందరూ మా స్నేహితులు ఇట్లా చాలా మంది ఉంటారు కాబట్టి ఒక పది రోజులు వస్తాయి ఎంత ఎక్కువ తెచ్చుకున్నా ఇగ అందరం షేర్ చేసుకుంటాం గదా అండి
ఆ అంటే ఇట్లా మీ ఊర్లో వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా ఇద్దు ఒక్కదానివే వెళ్ళావా మీ ఊర్లో ఎవలన్నా ఉంటే వెళ్ళావా
ఇంతకు ముందు మా ఫ్రెండ్ ఉండే అండి ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేను ఒక్కదాన్నే ఉంటున్నా అండి నేను రావట్లే కాలేజ్ కి మా ఫ్రెండ్ వేరే అంటే బయట వర్క్ చేస్తుంది అది ఇక నేను ఒక్కదాన్నే కాలేజ్ వెళ్తున్నా అండి అంటే మా వేరే ఫ్రెండ్స్ ఉన్నారు మా విలేజ్ వాళ్ళు కాకుండా పక్క విలేజ్ వాళ్ళు ఇట్లు ఉన్నారండి
ఆహ మీ ఊర్లో ముగ్గురు ఉంటారు గదా నీతో పాటు ఇంకో ఇద్దరు ఉంటారు గదా వాళ్ళు మీ కాలేజీ గాదా
టారు నేను ఇంకొకరు ఇద్దరమే కాకపోతే ఆ ఒక్కరు కూడా ఇగ రావట్ కాలేజ్కి సాల సార్ నేను ఒక్కదాన్నే ఉన్నాండి ప్రజెంట్ అయితే ఎమా అలు
మీ పక్క సైడ్ అమ్మాయా మీ ఇంటి పక్క సైడ్ అమ్మాయా మీ ఇటు ఇటు ఆపోజిట్ ఉన్న మ ఎక్కడ మరి
తనది అయిపోయిందండి ఇది ఇ అయిపోయింది
ఆ
అ తన డిగ్రీ ఇప్పుడు ప్రజెంట్ ఇ ఇకా అన్నే ఉంటుందండి తను
అవునా ఏఐ
కా ఒకసాయి ప ఎండగా అయిపోయిన తర్వాత వస్తుంది కావచ్చండి అ ఇంకేం చేస్తున్నారా అండి మరి
మీ ఊర్లో ఒక విషయం జరిగిందంటా తెలుసా అండి
ఆా తెలీదండి అంటే నిన్న డాడీ వాళ్ళ కాల్ చేసి మాట్లాడగాని ఒక టూ మినిట్స్ అట్లా మాట్లాడా ఎందుకంటే ఇన్స్పెక్షన్ ఉందని సార్ వాళ్ళు వస్తున్నారని మేడ కిందికి రమ్మంటే స్టడీ వరకు వెళ్ళిపోయానండి అ ఆ అవునండి
మొబైల్ తీసుకెళ్తారా అని మల్ కార్కి వెళ్ళేటప్పుడు
అంట తీసుకెళ్తాంండి కాలేజ్ తర్వాత బయట అటెండెన్స్ చేసుకునేటప్పుడు క్యాబిన్ లో పెట్టేసి వెళ్తాం బయట తీసుకుంటారు అన్నారు వార్డెన్స్ ఉంటారు ఇకునే కాల జవె తర్వాత బయటికి వెళ్తుంటే ఇస్తారు ఇక
అవునా
హ
ఇషూ జరిగిందండి మీ మీ రిలేషన్ వాళ్ళు
తెలీదండి ఈ రోజు ఇక మమ్మీ వాళ్ళకి కాల్ చేస్తే తెలుస్తుంది ఇక చెప్తే ఇక నాకే టైం లేదండి నిన్న మా డానికి తొందర తొందర వెళ్ళిపోయిన ఇక రాగానే మళ్ళీ కార్య వర్క్ చేసిన
ఆ
వు చెప్ప
టైం అయిపోతుందండి కట్ చేసుకుంటార
అండి థ్యాంక్ యూ అండి